ఆ నమస్కారం అండి తిన్నారా అండి స్నాక్స్ అలా
ఆ కాఫీ తాగా అండి మీరు
ఆ నేను కాఫీ గిఫీ తాగనండి. అలాంటివి ఏంటివి తాగనండి. స్నాక్స్ తిన్నా అండి.
ఓకే అండి ఎలా ఉన్నారండి. బాగున్నారా మీరు మీ కుటుంబ సభ్యులు అంతా.
ఆ బాగున్నామండి. మీరండి మీ కుటుంబ సభ్యులు పిల్లొల్లు అంతా బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి
కాదండి నేను మీ తవ్ నుంచి కొంచెం సమాచారాన్ని గ్రహించవలసి గ్రహించాలనుకుం తనను మీరు అనుమతిస్తే అంటే ఇప్పుడు మన భారతదేశంలో, కొన్ని లక్షల సం సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కదండి.
అవునండి
మీకు తోచినవి ఏమన్నా ఉంటే మాతో కొంచెం షేర్ చేసుకోగలరా అండి
అంటే ముఖ్యంగా భారతదేశంలో, సంస్కృతి, సాంప్రదాయాలు అంటే చాలా ఉన్నాయండి అనేకమైనవి. వాటిలో కొన్ని అంటే వన్ దాన్లని ఎలా డివైడ్ చేశారు. అనగా కొన్ని వేషధారను బట్టి కొన్ని వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి అందు కొన్ని వా మతాలని బట్టి అలా దాన్లని డివైడ్ చేశారండి.
అవునా అండి
ఉ అంటే మీకేమన్నా ఐడియా ఉందా అండి వాటి గురించి ఎలా అని
అంటే వారు మాట్లాడే భాష కొని, మన భారతదేశంలో ఎన్నో రకమైన భాషలు ఉన్నాయండి.
అవునండి
మిలియన్ భాషలే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి.
అవునండి
అందులో మా లిపి ఉన్న భాషలో థర్టీ పర్సెంట్ ఉంటాయండి. ఆ లిపి ఆ లి ఉన్న భాషలే ఇవిడు మనము మాట్లాడగలుగుతున్న భాషలండి.
ఉ
మనము హిందు ఇలా చాలా భాష చాలా భాషల మాదిరి ఇట్లా, చానా క్యాస్ట్లో అట్లా డివైడ్ అయి ఉంటాయండి.
అవునండి
లైక్ హిందుయిజము
అవును అలా మతాలనేవి చానా ఉన్నాయండి. అంటే మన భారతదేశం లోటే కాకుండా, ఇ ఇతర దేశాల్లో కూడా అంటే బా వేర వేరే దేశాల్లో కూడా కొన్ని కొన్ని సాంప్రదాయాలు అలా ఉంటాయండి సంస్కృతి సంప్రదాల అందుకే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది మన భారతదేశమే అండి
అవునండి నాగరికత కూడా
ఆ మన భారతదేశం నుండే ఇకా మన భారతదేశాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చండి
అవునండి
నార్థ ఇండియా సాౌత్ ఇండియాని
ఆఓహ
అంటే నార్త్ ఇండియా సైడ్స్ ఎక్కువ వాళ్ళు తినే ఆహారం అనేది ఎక్కువ రొట్టి అలాంటివి తింటుంటారండి ఎక్కువగా
అవునండి నెయ్యి
అవునండి అండ్ మన మన సైడ్ అయితే ఎక్కువగా రైస్ కానీ అవునాండి అలా ఎక్కువ తింటుంటాముండి
అఓ అంటే మన సైడు ఫస్ట్ గుర్తుకొచ్చేది రాగి ముద్ద నాటుకోరి పులుస్ అండి ఇప్పుడు మనం నాడు తిండియాకలా వాళ్ళని రాగి రోటి నెయ్యి అని ఎలా అంటాము
అవును
వాళ్ళకి ఫస్ట్ మొదటిగా గుర్తుకు వచ్చేది బిర్యానీ లేదా రాగి ముద్ద నాటుకోడి పులుసు అండి
అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి మనకి
అవునండి
ఇంకా మా భారతదేశ్ ప్రంలో చాలా ప్రాచీనమైన సంస్కృతి ఉంది కదండి అంటే నాట్యాలు గానీ
అవునండి
అంటే తోలు బొమ్మాలట బుర్రక హరి కథాల మీ అది అిప్రాయం అవి ఎలా ఉంటాయి వాటి ద్వారా సమాజానికి ఏం తెలుస్తాయి ఎలా
అంటే అది హరికథ బుర్రకథ అది నాట్యం అదంతా ఎలా అంటే మనము ఇంకా పుట్టకముందు మన ఇంకా యుద్ధాలు జరిగుంటాయి కదండి అంటే రాముణుడు రాముడు రావణాసుని హతమానించినప్పుడు ఇప్పుడు అంటే రాముడి యొక్క గుణత్వం ఏంటి రావణాసురునిడి యొక్క గుణత్వం ఏంటి అదంతా మనకి కళ్ళ కట్టినట్లు చూపించేతే అది హరికథ బుర్రకథలు అలా అంటివి
అవును
ఆ తోలు బొమ్మల ఆటలు కూడా అంతే అండి
అే చూస్తుంటాము అండి అంటే మా ఊర్లో ఎప్పుడైనా వినాయక్ చవితికి లేదా ఎవరన్నా చనిపోయినప్పుడు లేదా పెళ్ళళ్ళప్పుడు అలా నైట్ టైమ్స్ లో ప్రదర్ సరే
అవునండి
ఇంకా వాటి వల్ల అంటే నా ఉద్దేశం ఏమంటే
ఆ
ఒక మనిషి సమాజంలో ఎదుటి వారితో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనేది తెలుస్తుందండి వాటి ద్వారా
అవునండి.
అంటే హరికత ఇంత బుర్రకథ అవి అయితే అంటే మనకు అంతగా అర్థం కాదు కానీ పెద్దవారికి అంటే ఆ కాలం వారికి అయితే బాగా అర్థం అవుతాయిండి అవి. మన పి వస్ అయితే తోలుబొమ్మల ఆట అయితే నాకు తెలిసినంత వరకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి చూడ్టానికి గాని
ఆ అది పిల్లవాళ్ళకి కూడా బాగా అర్థం అయితుందండి తోలు బొమ్మలా
అవునండి
అంటే ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళ వేషధారణ మీకు ఏమన్నా తెలుసా అండి
అవునండి వారు ఎక్కువ అంటే జుబ్బాలు గానీ
ఆ
అంటే ఇంకా రాజస్థాన్ వాళ్లు అయితే పైన అంటే తలపాగా అలాంటివన్నీ వేసుకుంటుంటారండి అవునా అండి పగడి అలా ఇంకా ఫ్యాంట్ వచ్చి అంటే మనం ఎక్కడుంటే అక్కడ చనా కొంచం లూజ్ గ ఉండేది
అవునండి
ఉంటాయండి మన సైడ్ అయితే ఎక్కువగా లుంగి అంటే పంచకట్టుకు పంచకట్టు ప్పండి అదే ఆడవ ఆడవారయి అయితే చీర కట్టడం
అవునండి అంటే నా అభిప్రాయం మేం చెప్పచ్చా అండి మీతో అంటే ఇప్పుడు హిందీ హిందీ సైడ్ వాళ్ళ హిందీ వాళ్ళు ఎలా అంటే పగిడి పెట్టుకొని అది ఆడవారనా మగవారనా అది వాళ్ళు ఒకసారి పెట్టుకున్నారంటే వాళ్ళు తీయాల్సినది ఒకవేళ స్నానం చేసేటప్పుడన్నా. లేదా వాళ్ళని ఎప్పు వాళ్ళని అత ఎవరన్నా చచ్చిపోయినప్పుడు పరుస్తారు కదండి
అవునండి అంతక్రియలు చేసినప్పుడు
క్రియలు చేసినప్పుడు అది తీస్తారండి అంతగా వాళ్ళు బావిస్తారూ అండి పగిడిని అంటే ఇంగ పంజాబీ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకునేద. అంటే జుబ్బాస్ త్త
ఆ
అలాంటివన్నీ వాళ్ళు చాలా ఎక్కువగా ధరిస్తారండి అక్కడ ఉన్న ప్రజలు ఇంకా మన సైడ్ అయితే అంటే కంచిపట్టు శారీస్ అండి ఆడవారు ధరించేది
పెళ్ళిళ్ళ గురించి అంటే మ్యారేజెస్ అలా ఎలా జరుపుకుంటారు ఎలా ఉండేది అని
వాళ్ళయ ఆ ఉందండి చెప్పచ్చా అండి
అ చెప్పండి
అంటే వాళ్ళు ఎలా జరుపుకుంటారు అంటే వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ జరుపుకుంటారండి నార్త్ ఇండియావాళ్ళు మ్యారేజ అంటే వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళ ప్రాచీనంగా అయితే ఒక సెవెన్ ఎయిట్ డేస్ జరుపుకోవాలండి ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఫ్యాషన్కి వచ్చేసినారండి అంటే ఎలా అంటే సంగీతని మెహందీ ఫంక్షన్ అని అలా జరుపుకుంటారండి వాళ్ళు ఫోర్ డేస్ జరుపుకుంటారండి
మన భారతదేశంలో కూడా పూర్వకాలం పెళ్లిళ్ళంటేనే అదొక పెద్ద పండగ అండి ప్రతి ఒక్కరికి బంధువులుగా రావడం కానీ చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఒక చోట చేరి ఆ నవదంపతుల్ని దీవించడం గాని ఆ పాని గ్రహణం కానీ
అరుంధతి నక్షత్ర
అలా చూపించడానికి అనిాల కార్యం పెండ్లి ముహూర్తమ్ గాని ఒక్కో రోజు ఒక్కొటి ఉండేలా చాలా రోజులు జరిగేటివి పెండ్లంటే
అవునండి
ఇప్పుడు ఎలా అంటే ఏ పెండ్లయ నా కేవలం రెండు రోజుల్లోనే అయిపోతుందండి
అవునండి అంటే వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు ఎలా జరుపుకుంటారంటే పెళ్లి ఒక ముంద ఇప్పుడు మామూలు ఋషిలు యజ్ఞం చేసేటప్పుడు ముందర మంట వేసుకొని యజ్ఞం చేస్తారు కదండి అలా వాళ్ళు చేసుకుంటారండి ముందర యజ్ఞానికి కూర్చున్నట్లు కూర్చొని ఆడ ఆడ పెళ్లివారు మగ పెళ్లివారు వాళ్ళ మొహం కూడా కనిపించకుండా చూసుకొని వాళ్ళు పెళ్ళి చేసుకుంటారండి బాగా ఇంకా మన తెలుగు సాంప్రదాయ ఉదాల్లో అయితే తెలుసు ఇంకా మ అందరికీ తెలిసన్నదే కదా అండి తాళిబొట్ ట్టు కడతారూ. తాలిబొట్టు కట్టి ఇంగా జీలకర్ర బెల్లం పెడితే ఆళ్లతో పెళ్లైపోయినట్టు చెప్తారండి అం
అవునండి జిలకరాబెల్మ్ పెడతారనీ ఏమన్నా తెల్సా అండి.
నాకు తెలిసినంత వరకు జీలకర్ర బెల్లం అనేది, రెండూ, ఒగా శక్తి మాదిరి అండి అవి రెండూ.
అంటే నాకు తెలిసినంతా, నేన్ చెప్తున్నా అండి.
ఆ చెప్పండండీ.
అంటే జీలకర బెల్లం అనేటివి ఒకసారి కలిస్తే అవి అంత ఈజీగా విడిపోవండి.
అవునండి బెల్లం అనేది పాకం టైప్ కదా. కరిగి ఆ జిలకరణి. బాగా అతుకుంటదండి
అలా నవదంపతులు కాని కలిసి బాగుండాలి ఎన్ని గొడవలు వచ్చనా. ఇంకా, అంటే అడవి జాతిలు వాళ్ళు అలా ఏమన్నా తెలుసా అండి వారు ఎలా ఉంటారో.
అంటే అడవి జాతుల్లో చానా రకాలు జాతులు ఉన్నాయండి గోండు జాతులు అనీ చెంచెల్ జాతులలో నే అలా, వాళ్ళు ఎలా అంటే వాళ్ళ వాళ్ళ పూర్వీకులు ఒక చెట్టుని కొలుస్తా ఉంటారండి.
అవునండి
కా అందరూ ఇంగా పూర్వ జాతులల్లే ఎలా కొలుస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషనోళ్ళు కూడా అలా కొలుచుకుంటా, ఒక తల్లిలా ఇప్పుడు మనం గుళ్ళో దేవుడిని ఎట్ల కొలుస్తామో, వాళ్ళు కూడా సేమ్ అలా
వారి వేషధారన కూడా మనకు చాలా భిన్నంగా అనిపిస్తుంది అండి వారిద్
అంతా ఎలా ఉం టుందంటే మన ఆపోజిట్ గా ఉంటుందండి వాళ్ళ వేషధారణ కూడా. సరే అండి మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు స ధన్యవాదాలండి మీక్
మీకూడా ధన్యవాదాలండి.
ఏ